హలో ఏయి చేసిన్నారు
బయట చల్లగా ఉందాని ఈన్న కూర్చున్నా
హహా
అదే స సిలిండర్లత్తునయా లేదా మరి
మీ అంత మొన్న బయట పెటుని
బయట రోజేసుడే కానీ ఇప్పుడు ఎట్లా ఆ
మీకు కొ
మా రాలేను అతున్నాయి కాని ఎట్లా అంటే వస్తు బ చేయాలి నెల అయిన తర్వాత బుక్ చేస్తానట వారం పదిహేను రోజులు అయితే రిసిప్ట్ మనకు ఓటీపీ అస్తుందట హలో
హలో
ఓటీపీ ఓటీపీ వస్తుదట ఓటీపీ వస్తే వాడు ఆఫీస్ నుంచి వెళ్ళి రిసిప్ట్ పట్టుకుని ప ర ప అడు ఆ
మూడు ఉన్నాయి కదా
నాలుగు ఉండేయని ఇంకొకళ్ళకి వాళ్ళకి ఇచ్చినాం నీ అది అద నెంబర్ అత్తనే ఫోన్ చేసి సిలిండర్ బుడ్డి ఇత్తుండు
ఆహా చిన్నోలకి వట్టుక
అ ఆ వచ్చినోళ్ళకి ఓటీపీ వచ్చినోళ్ళకే అక్కడ ఏర్పడుతుంది వచ్చినట్టు అయితే వాళ్ళ పేర్లు రా కొని వాళ్ళ రిసిప్ట్లన్నీ రాసుకొని వచ్చి ప ఫోన్ చేసి తు నళ్లకు మళ్ళీ అది కూడా మళ్ళా బుడ్డి ఆ వేరటోలకిిచ్చు బందే మన బుడ్డి మనకే చేంజెస్ లేదు ఇప్పుడు నీది అయిపోయిందని నేను ే దాని మీద నెంబర్ వేసి పెడుతుండడు అదే నెంబర్ మళ్ళీ అయిపోయినాక ఆనకి అన్నట
ఆ
అ పెద్ద ప్రాసెస్ ఉంది దానికి మొన్న బుక్ చేసినాం మొన్న బుక్ రెండు బుక్లు అవునా మొన్న నిన్న నీళ్ళు పోసుకొచ్చుకున్నారు పోొయయి్యిక హలో హలో ఎందుకు కట అయితుంది ఫను